ఇనిపిస్తుందా మీ అమ్మేంది సోదీ
పన్ అన్నీ కావాలి ఆ అన్నీ
ఏ ఏందంట
అదే అసలు నేను నారాయణనే బాబు దానికి ఏ బలే కోపం వస్తుంది నాకు
ఉమ్ హూ
ఊమ్ ఏమో తెలిసినప్పుడు విని వదిలేయ కా ఎందుకు అవసరమా ఎందుకు ఏంటి
ఉమ్ ఎంత చి ఎంత చిరాకు పుడుతుందో నువ్వు మీ అన్న తిరిగి వచ్చిన తర్వాత
ఉమ్ ఎండ బాగా పడుతుంది ఇక్కడ కూడా బాగా పడుతుంది
ఉమ్ హూ అయితే గం గడ్డి మండి కోసం ఎల్లాగదా వల్ల లేదు ఆ ఇవ అ గ్ర గ్రామంసా గడ్డి మందు ఇయి అంటే ఆ ఇవ్వము మేము నీకు ఆ వాళ్ళకి ఫోన్ చెయ్యి అన్నాడు
ఎందుకు ఇయర్ అన్నారు
అంటే చాలా మంది చనిపోతున్నారు కదా పిల్లలు సూసైడ్ చేసు కొని గడ్డి మందు తాగి అందుకని ఏమో నాకు తెలియదు నాడి
ఊ
అది
అదేంటి ప్రేషస్ సైడ్ లాగా ఏంటి
పెస్టిసైడ్ గడ్డి అంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా గ్రాస్కి అలాన్నీ పోతయి అది ఆ మందు ఎప్పుడు ఎల్తానే ఉంటం మనం సచ్చిపోతం
ఉమ్ హూ
మొత్తం బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని కుల్లిపోతాయి
ఉమ్ హూ
ఉమ్ అట్లానేగా మొన్న మ రీసెంట్ గా చనిపోయింది మార్చు తలకాయ కుర్రోడే కొంచం
ఊ మరి మీ మావయ్య చెప్తే చారా
ఇచ్చాడు అది తీసుకెళ్ళి మళ్ళా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తే ఫంక్షన్ మా ఇంటి దగ్గర ఫంక్షన్కి వచ్చాడు మామ్మళ్ళ
హు
అయితే ఇంక మా అమ్మమ్మ తిందురా అంట షార్ట్ మీద ఉంటే నాన్ వెజ్ భోజనాలు నాన్ వెెజ్ భోజనాలు రా తిందురా రా అంటా నేను షార్ట్ లో ఉన్నా చూలేం
ఓహో
నాన్ వెెజ్ భోజనాలు
అయ్యో మిస్ ఐపోయావా
మా మా పిన్నివాళ్ళు అసలు మా పిన్ని పిన్నివాళ్ళ చుట్టలది పంక్షన్
ఏమైద్ది
మా పిన్ని మా ఇంటి దగ్గరే రెండు నిమిషాలే ఫంక్షన్
ఉహు
నేను పెరుగు సమోసా తింట అక్కడే
హు
ఆ మా పిన్ని చెప్పుంటే ఖచ్చితంగా రెడీ అయ్య మార వెళ్ళవాన్నీ ఎప్పుడైనా మా పిన్ని ఎమ్ చెప్పాలే రమ్మని
హు
ఆ
మమ్మా ఏంంగ్ కాద్లేరా బట్లే పంచ బాజేస్సారు ఈ
ఎవరిది
ఎవరిదో మా తెలీదు మా చోట్టాలందితో మ మాపి వాళ్ళ ఇంటి పేరు గూడా వచ్చ ఆవి కాకపోతే మన చుట్టాలి కదన్నీ ఆ మా పిన్ని పిల్చింటే చక్కగా యెళ్ళేవాన్ని హాయిగా రెడీ అయ్యి మరి ఇప్పుడు ఇంటికొచ్చి రెడీ అయ్యి చక్కగా వెళ్ళే వాన్ని హాయిగా కనీసం పిన్నీ కూడా ఏం పిల్లవలేదు కానీ
తెల్ల పిల్లలకున్నా వెళ్దాం
మా అమ్మమ్మ ఎమ్ కాదులే బట్టలు వేసుకొని అట్ట మొహంగ కొడుకొని నేను వెళ్ళను
చెప్పావా పిన్ని పిలవలేదుగా అందుకే అట్లానే
ఆ చెప్పా
ఉ
ఉ ఏం గల్లీల్లు పిన్ని అక్కడే పిన్ని అక్కడే ఉందిగా ఇల్లు ఏ మా అట్లాంటివి ఏము ఉండవు మామీ కాకపోతే ఎందుకు ఎప్పలలేరు కదా
ఆ
ఏమన్రాళ్ళు నాసు
ఎందు ంటరు ఏమన్రు కానీ ఎమన్నా అనుకుంటారువకు కానీ అంతేగా
ఆ అద ఏంత ఇప్పేలా కొన్ని నాన్ వెజ్ అని అదే నాన్ వెజ్ పెడతానుసుకుంట చలాంటాల
ఉ మని
ఉ చండాలం పరువు పోయిద్దసల తిన్నా మా అమ్మని ఇంకప్పుడు మామ్మకు తెలిసిందనుకో ఈ విషయం నీ గతిలేకెళ్తాన్నం ఏంది తీ సిగ్గులేదా అంది నీకు పెట్టట్లేద యనము ఖచ్చితంగా ఇదే అంటారు ఎవరేనా ా ఇడే వస్తయ్ డైలాగ్స్ ఏంద్ కని అట్లా ఎంత కాడితివి
పోలేక్ క్క పడే స
నేను ఎక్కడ పడేసాను ఎక్కడ పడదా ఇదేంది అసలు పట్టుకోకపోతే రావట్లేదా నీ వాయిస్ స కొంచెం పొత్తం అంత ఆట్లేదే సోది అన్నమ్ పెట్కున్నా ప్లేట్ ఆకలేస్తుంది ఉ
ఉమ్ పప్పు అని చెప్పావు కదా
ఉమ్ పప్ ఉమ్ వెలిపో మమ్మీ పక్కకి
లేదు
ఆ పక్క బాగొట్టారు బారుచ్చ మరి
ఖాళీ లేదుగా
ఆ వా హ
ఊహు
ఇంతే ఉమ్ అసలు రహ రహణాల మేబారం అయినా ఆమేసుకోడానికి
ఉ సొంతంగాన ఏ ఎందుకు బాగోదు ఎంత బాగుండిద్దో అంటే అంత బాగు బానే ఉండిద్ది
య యాడ ఎంత వరెస్ట్ గ ఉందొ
నువ్వు ఎక్కడ్ చూస్ కాస్ట్ లే
మొన్న స్నాప్ పెట్టావ స్నాప్ పెట్టావ్ కదా. నాకు అదే గోరింటాకు వేయకుండా అ ఇవి చేస్
అప్పుడు అంటే జిడ్డు జిడ్డు ఉంది కాబట్టి అట్ అట్లా ఉంది నార్మల్గా అయితే బాగుండిద్ది
ఆ ఏమో మరి నాకు నచ్చలేదు ఇంకేం బాబు లాస్లో
ఉ
వంకాయ బాగ బయద వస్
ఏమో బాగుంద్దని చెప్పా కా బా
ఉ సర
హ్మ్
పాత్ర నువ్ బాగున్నా చక్కగా ఆమ కంటే నువ్ ఒకదాన్నివే అనుకున్న
ఉ సరేలే
హ్
ఉ
అ
హు
కాబట్టే నవ్వుకున్నావానింటే అంటున్నా
నేన నో కోట్లా
అప్పుడే
ఊ మ్ ఎక్జాక్ట్లీ
భలే భలే చెప్తానావు ఫాస్టింగ్ ఉండమని
ఉమ్ విని విని అలవాటు అయిపోయి
మనిని న అదే
ఎల్లారా హాస్పిటల్కి
మా మామయ్య ఫోన్ చేస్తాన్నాడు నాక్ మళ్ళీ
ఇచ్చవా లేదా అనేమో
అరే ఇచ్చావ లేదా ఎట్టిచావ్
ఉహ్
ఎంత సేపైంది ఇది అబ్బో ఇంక సిక్స్ త్రీ మినిట్స్ ఉందా
ఉహు
ఏ
చాలా మెల్లగా అవుతాది గా సోది
ఏం కాదు బానే అవుతుంది నీకు మాట్లూలేక అట్లా వుంది అంతే
ఉహ్ అవునవును నిజేమే లే అది
హు హు హలో
ఆ చెప్పు
ఏం సంగతులు
ఇప్పుడు పప్పులొకి ఏందింటావు
తెచ్చుకున్నాను పొద్దునే స్నాక్స్ దాంట్లోకి
ఊ హు
ఆ చిల్లర్ దొరికినయి నాకు తెచ్చుకున్నా ఇంకా పొద్దునే హు రెండు కుర్ కురేలు రెండు జంబో ప్యాకెట్లు తెచ్చాను ఒక కుర్ ఇగ ఫైడ్ మామీ తీసుకెళ్లింది రెండు జంబోలను ఒక కుర్ కురే ఉంటే ఆ రెండు జంబోలు ఉన్నాయి ఒక జంబో అను ఒక కుర్ కురే వేసుకుంది తింట ఇప్పుడు అన్నంలో
మరి ఇంకో జంబో
ఇంకో జెంబో వదిలేస్తా అది ఎవరోకరు తింటారు
ఉహ్
నువ్ తిను ఇంకో జంబో వచ్చి సరిపోద్ది నువ్వే నువ్ అట్లాగో జంబోనేగా స స హలో జంబో
ఆమ్
ఎలా ఉన్నా జంబో
అది అదే ఏదో ప్రమోషన్ చేస్తోంది సత్య
ప్రమోషన్ ఎం కాదు వాక్క కాదు
అది వాళ్ళ దే దే ఓపెనింగ్
ఇంకే నేను చెప్పేది వింటావా నేను పోద్దున్నా నార్మల్ గా నీ స్టోరీకి లైక్ కొట్టింది ఫస్ట్ లైక్ కొట్టి మళ్ళా లైక్ లైక్ కొట్టింది కదా నా నార్మల్గా ని స్టోరీ ఓపెన్ చేసి ఎంత మంది చూస్తారు ఎంత మంది లైక్ కొట్టారని నేను చూశా దాని లైక్ లేదు దీనీయి నా పైన నోటిపికేషన్ నోటిఫికేషన్ లో లైక్డ్ బై వచ్చింది దాంట్లో ఏం లైక్ చూస్తే లైక్ లేదు నిన్న అని చెప్పి దాన్ని ట్యాపి మీద నోక్యా ఉరకనే అబ్బో ఎధో పన్ చేసిందిగా జాబ్ అదింది అనుకున్నా ఇంకా అంటే సొంత షాప్ స మా అదిదా ఉనా
ఉమ్
తర్వా తవాత చూస్తే అది ఎవరిో వాళ్ళు చుట్టాల వాళ్ళ దగ్గర
ఉమ్
కప్పు మ దీని చేత ఓప చేస్తారంది ఆడపిల్ళ ఏమనేమ
ఉమ్ ఉమ్ అమ్
మరి మరి ఇళ్ళ ఫ్యామిలీలో చెల్లెలు ఉన్నారు కాదా దీనికి ఈ అమ్మాయి చేత ఎందుకు వోపెన్ చేపించారు
నాకేం తెలుసు
వెంటని నార్మల్ గా అడుగుతున్నాను ఎందుకు అరుచుకుంటావు
లేకపోతే ఎందుకు వోపెన్ చెప్పించారు నాకు ఎట్లా తెలిసిది
ఉమ్ బడయి మాముల్ కి బడయి అసలా బడయి వాఅమ్మే హలో
ఆ
పద్ద బడయా అంటునా మా
ఉమ్
ఉమ్
సేమ్ రోస్ కేసేన్ కాపీ కొట్టర చుసవా
ఉమ్ అస దాంట ఎమి నలుగే నాలుగు కుచులు ఉనాయి
ఉహుమ్ ఉమ్
నేను నార్మల్గా వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూసా మొత్తం
ఉహుమ్ ఎవరల్రు
ఆహా అసలు దాంట ఏం లేదు డొల్లా నాలుగే నాలుగు సీట్ పెద్ద సీట్ టింగ్ ఒకాటి ఉంది మనవని సునిష్ మ కొచ్చున్న ఎదురుదు రు సరే మరియితే ఉంటా
సరే ఆ
వెంటేన్ చేస్తావా వన్ మినిట్ అగి చెయ్